నమస్కారంన్నారు
ఆ బాగున్నామండి మీరు
వినిపిస్తుంటాండి
ఆ వినిపిస్తోందండి మీరు ఎలా ఉన్న నారు అవునా అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి అలా చల్లగాలికి కాంప హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి చెప్పండి
అలా చల్లగాలికి బయట కూర్చున్నామండీ ఎండ క్కరంగ
అవునండి ఈ సమ్మర్ ఈ సమ్మర్ టైమ్ లో బా ఉడు ఎక్క ఉడుకు ఎక్కువ ఇ తుంది బయటికి వెళ్ళలేము ఉండెక్కువ
అవును
ఆ కూల్ వాటర్ తాగాలనిపిస్తుంది
ఊ మీకన్న ఉన్నాయండి ఆ పక్క ఎంతలో
అయ్యో ఇక్కడ చాలా ఎండ కొడుతుందండి బయటికి వెళ్ళలేము ఎవరు
అవునా అండి ఈ సమ్మర్ లో మీరు ఎలా పాటిస్తారు అనేది చెప్పగలరా నాకు లైక్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏమేం ఆహార పదార్థాలు ఏమేమి తీసుకుంటారు అని
ఆ మేము పొద్దున్న వచ్చేసి మామూలుగా టిఫిన్ నుండి ఏదైనా దోశ ఇడ్లీను పూరి ఏదైనా చేస్తామండి ఓకేనా ఆ మళ్ళీ డైలీ బేసిస్ ఫోర్ టు ఫైవ్ లెస్ మాక్సిమం ఫైవ్ ప్లస్ లీటర్స్ వాటర్ తాగుతామండి ఎందుకంటే ఈ ఎండకి బయటికి వెళ్తున్నప్పుడు వాటర్ లేదంటే డిహైడ్రేట్ అవుతాది గదండి
కొబ్బరి బొండము మేము ఎలా చేస్తామంటే అండి సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే రోజు పొద్దున్న సాయంత్రం రెండు కొబ్బరి బొండాలు ఉండాల్సిందే అండి అది లేకపోతే ఇంక్ అవునండి
ఉ ఉ
టర్ లో వాటర్ రోజు ఈ రెండు కొబ్బరి బొండాలు ఏవైనా ఫ్రూట్స్ కచ్ ఖచ్చితంగా అండి కలింగడికాయ గాని ఏదో ఒకటి తినాలండి ఫ్రూట్స్ తినకపోతే ఈ ఎండాకాలంలో అవ్వదండి టిఫీన్ మెన్ నేన్ చెప్పే సజెషన్ ఏంటి ఎండి మీరు ఇందాక అన్నారు గదా అండి డైలీ దోశలు పూరీలు అని ఎండకాలంలో ఎప్పుడైనా గానీ
ఆ
టిఫిన్ ప్లేస్ లో ఫ్రూట్స్ తీసుకోండి లైట్ కలింగడ కాయా
ఓకే ఆ ఆ ఎండా కాలం లో
చాలు ఒక తీసుకోండి అంతగా పదకొండు గంటలకు అలా ఆకలి వేస్తే కొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని నీరు ఎక్కువ తాగడం గానీ ట్రై చేయండి చాలా మంచి మంచిదండి మన ఎండాకాలంలో ఇలా మెయింటైన్ చేసుకోవాలన్నమాట ఒక కొబ్బరి బొండం తాగండి పదకొండు గంటల పైన తర్వాత మధ్యాహ్నం మంచిగా
లేదండి ఇక్కడ బయట చాలా రేట్ చెప్తారు ఒక్కొక్క కొబ్బరికాయ యాభై రూపాయలు చెప్తారండి దానికి ఇంకా ఒక రోజు ద తాము ఒక రోజు లేదండి
మాకు తోట ఉందండి కొబ్బరి తోట
అవునా అండి మీరేమైనా అమ్ముతారా అండి
లేదండి అమ్మము ఇంటి వరకు సరిపోతాయి బంధువులకు పంపిస్తా ఉంటా ఉంటాము ఈసారి వచ్చినప్పుడు అలా ఉందండీ ఇంటి వరకు
ఆ పక్కన ఎవరైనా పక్కింటి వాళ్ళు ఎవరైనా మిన్న పక్కింటి తోట వాళ్ళు ఎవరైనా కొబ్బరికాయలు ఉండేళ్ళు అముతారండి చెట్లు ఉండేవాళ్ళు
ఆ వాళ్ళు అమ్ముతారండి కానీ మేము అమ్మము అండి
అవునండి ఆ మీన్ ఎంత ఎంత ప్రైస్ అమ్ముతారండి
తక్కువే అండి పల్లెటూరు కదా ఒక ముప్పై ముప్పై ఐదు నలభై వరకు పోతు ఉందండీ అంతకు మించి పోదన్నమాట
అవునా అండి ఎంత సైజ్ ఉంట టాయ్ అండి
ఉంటాయంండి ఒక చొంబుడు వరకు వస్తంది అర లీటర్ అనుకోండి పెద్ద పెద్ద కాయలుండి మంచిగా ఉంటాయి మా సైడు అవునండి
గ్యాస్ ఒకొక్క ప్రాప్ లమండి ఊర్లో అన్ని ఇప్పుడు
అదేం ట్టండి ఈ బెంగళూరు లో పీజీలన్నీ హైదరాబాద్ పిజిల్లో అంతా అన్నం పెడుతున్నారండి మూడు ట్ల అన్నం ఎండ కారం
అయి అది అలవాటు కింద పొద్దున్న టిఫిన్లు తిని సడన్ గా ఇప్పుడు రైస్ ఐటెమ్స్ బయట కొనలేమండి గ్యాసెస్ ప్రైసెస్ ఎంత తెలుసా అండి ఏడు వేలు ఎనిమిది వేలు
ప్రైవేట్ గ్యాస్సులండి అవి గవర్నమెంట్ గ్యాస్ అయిపోయి ప్రైవేట్ గా ఇల్లీగల్ గా న్నారండి ఎందుకమ్మరండి అరవై ఏడులు పదివేలుగా నమ్ముకుంటారండి రాంధా చూడండి పీజీలు బంద్ అయిపోయే పరిస్థితి వస్తుందండి
కొనేది
మోదీ ఏం చెప్పారంటే ఓన్లీ ఇళ్ల కు మాత్రమే గవర్నమెంట్ సిలిండర్లు వెళ్ళాలి అని ఎంతగానో చెప్తుండడుంటడి అవి కూడా రాకుండా ఉన్నాయంండి ఈ మధ్యకాలంలో
వాళ్ళు ఇంకా ఎట్టుంటారండి ఆడ పీజీలు హోటల్స్ ఉండవుంటే
ఆల్రెడీ కొన్ని పీజీల్లో పొయ్యలు పెట్టేశారంండి కట్ల పొయ్యి అంట దాంట్లో కూడా ఓన్లీ అన్నము ఇవి మాత్రమే చేయ్యగలరంటండి వాళ్ళు కనీసము ఓకే పెరుగున్నం పెట్టమనండి శుభ్రంగా తింటాము పెరుగున్నం కూడా పెట్టట్లేండి అన్నము పప్పు ఏవేవో పెడుతున్నారంండి నీళ్ళ పప్పు కొన్ని కొన్ని కొన్ని పీజీ లలో
అవునండి అయ్యో అదే అండి నేను విం తా ఉంటాను చెప్తా ఉంటారు మా పక్కింటోళ్లుు వాళ్ళు వీళ్ళు పిల్లలు ఇట్లా సిటీల్లోకొచ్చిద్ది సిటీల్లో ఎల్ లేబ్బంది పడుతున్నారు గ్యాస్ లు ప్రాబ్లెమ్ అని మనం పల్లెల్లో ఉండే వల్ల ఎలాగో మనకి పొలాల్లో కట్లు అవి ఇవి దొరుకుతాయి అడవుల్లో మనం ఎలాగో చే చేసుకొని తిన
ఇక్కడ ఏంటంటే అండి పరిస్థితి కట్టెలు ఐదు వందలు పెట్టి ఒక ఆ ఒక ప పది నుంచి ఇరవై కట్టలు, ముప్పై కట్టలు ఇంత మాత్రమే ఇస్తున్నండి ఐదు వందల అంటా అండి కట్ట క
అయ్యో అవునండి ఒక ఇంగా మనకేమేలండి ఇక్కడ పల్లెల్లో
రాబోయే కాలంలో కూడా మన పల్లెటూరులో మామిడ ఆకులు తో పక్క తోట్లోకి వెళ్తే ఫ్రీగాద ఇక్కడ మావిడాకులు వేపా గుడుకొని ఆలోచించే పరిస్థితి వ చ్చిందండి ఇక్కడ
నావునాండి ఏందో అండి ఓ ఇంకా రాబోయే రోజుల్లో సిటీల్లో బ్రతకడం చాలా కష్
అది మాత్రం నిజం అండి ఏం చేస్
ఉహు వా అక్కడ సంపాదించే సంపాదలకు ఖర్చులకు ఏడు వేలు గ్యాసు ఏందండి ఇల్ అరె మన ఆ మా బంధువులండి సి టిల్లో ఉన్నారు వాళ్ళు జుస్తే ఒప్ పదైదు వేలు, ఇరవై వేలు అం టారండి రెండు రెం టు హౌస్ రెంట్స్ ఇల్లుల్లు అంత రేట్ ఎం లింగాసులకి వాళ్ళు ఈ మధ్య కాలంలో యాభై వేలు దేనికి పనికిరాదండి.
అది మాత్రం నిజమండి సిటీల్లో బతకాలన్ దేదా దాపు లక్ష ల లక్షన్నర రూపాయలు ఉండాలండి.
ఉం
ఉమ్ ఆ
ఉమ్ ఇంకా అండి.
చెప్పాలండి మీరే.
చెప్పాలండి మీరే.
హహ ఇంకేం లేదండి.
ఇంకా విశేషాలు ఏంటండి. ఇంట్లో వాళ్ళు.
అందరు బాగున్నారండి. ఎండాకాలం కదండి అందరు ఒక చోట చేరిపోయారున్నమాట. సాయంత్రం అవ్వగానే అందరు చెట్టు కింద రావడం చెట్. చెట్ల కింద కుచ్చోడం. ఉగాది వస్తుంది అది కాకుండా పండకు అందరు ఇంటికి వచ్చేసారండి.
ఆ ఆ రిలే అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా గ్యాదర్ అయ్యారా.
ఆ అవునండి అందరు వచ్చసారు.
ఉమ్
ఉమ్ చెప్పాలి మీరే. ఏం వండుకున్నారు ఈ రోజు,
ఈ రోజు వచ్చేసి ఆ చికెన్ చపాతి చేసామండి.
ఆ
ఉమ్ మీ తెలుసా అండి. ఇది ఆ మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. వంటలు నేను ఎప్పుడు మా అమ్మ మా ఏం చేసుకు వస్తుంది ఎలా చేస్తుంది. అని చూసుకుంటూ మా అమ్మ నాకు డైలీ నేర్పిస్తానే ఉంటుందండి. ఇది ఇంత వెయ్యండి ఇది ఇంతేయండి. అని
అవునండి నే తెచ్చుకోవాలండి వాళ్ళని చూస్తే అవును.
ఎందుకంటే అమ్మ మళ్ళీ ఆ ఏమైనా ఉప్పు కారం ఎక్కువ తక్కువేస్తాంట. అనినేమో అనేసి కూర్చోబెడుతుందండి.
అవునా అండి అలా లేదండి మనమే ఇనిషియేట్ తీసుకొని ముందుకు కి వెళ్ళి నేను చేస్తాను అని చేస్తే కొంచెం బాగుంటుంది కదా
ఉ అండి హుమా మీకు బానే వస్తాయి అను అనుకుంటానండి వంటలన్నీ
అవునండి నేను మంచిగా వండి పెడతాను ఇంట్లో నేను ఇంటికి వెళ్తే మా నాన్నగారికి ప్రత్యేకంగా వాళ్ళే నా ముందుకు వచ్చి నువ్వు వండి పెట్టమ్మ నేను తింటా అని అడుగుతారండి రోజుకు మూడు పూట్లు కాదు కదా నాలుగు పుట్లు చేస్తా సాయంత్రం కూడా ఏదో నాట్ టైప్ చేసి పెట్టాలండి వాళ్ళ
ఓకే మేము ముందుగానే స్నాక్స్ ఏవైనా చేసేస్తాం అండి ఏవైనా కర్జకాయలు అత్రరసాలు గ లు అవని అమ్మ స్టాక్ చేసి బాక్స్ లో పెట్టేస్తుందా ఇంగ్ డైలీ స్నాక్స్ టైమ్ హాలో ఆ తీసేసుకుని ఏం బానే ఉంటామ అండి ఎందుకంటే అమ్మ వాళ్ళంతా పొలానికి వెెలిి పోతార టైమ్ ఉండదండి
అవునా అండి హుమ్
ఇంకా అండి
చెప్పాలండి వాకింగ్ అయిందా అండి మీది
లేదండి ఇంకా చేస్తానే ఉన్నామండి
ఆ ఆ రూమ్ లోకి వెళ్ళగానే సగగొట్ ట్టేస్తుందండి అసలు ఉండలే అనమాట
పోనండి అయ్యో ఈ మధ్య ఉడుకు ఒకటి ఈ మధ్య ఎందుకో మా ఏరియాలో రెండు రెండు రోజులు కరెంట్ లేదండి ఏదో ఫీజ్ ఏదో అక్కడ ఎక్కడో ఆ డీపాలో కరెంట్ పోయిందనేది వైరు కట్టయిందని చెప్పారు రెండు రోజులు సరే చేయలేదండి ఉడుకు కంటో అయ్యో నైట్ అంతా నిద్దర రాలేదండి అంత ఇంట్లో వాళ్ళంత ఇబ్బంది బడే మడిీ మేము
అయ్యో
ఆ మళ్ళీ కంప్లైంట్ చేసామండి ఇది ఆ వాళ్ళకి హెల్ప్లైన్కి కాల్ చేసాము సరి చేస్తాము సరి చేస్తామ అని చెప్తారండి సరి చేసారు ఇప్పుడు మేలు ఆ ఇక్కడ అప్పుడప్పుడు వెళ్తానే ఉంటుందండి కరెంటట్
ఈ కరెంట్ ఒక ఒకటిబంద న మీ సమ్మర్ లో వెళ్తే చాలా కష్టం అన్నమాట అ
అది ఇంకా దీపాలు అవి సిమ్ నూని ఒత్తులు ఇప్పుడు అంత దొరకదు అదే అన్న ఇంకా బయట క్యాడిల్స్ కొనాల్సిందేది
అవును
ఇంకానండి ఇంకా ఏమేం విశేషాలు
ఇంక ఏం లేదండి ఇంకెళ్ళి పడుకోవడమే నిద్రచ్చ
నేను మా ఫ్రెండ్స్ కి కాల్ మా మా ఫ్రెండ్స్ కి కాల్ చేయాలండి అ
చేయండి చెయండి
చాలా రోజులుయింది మాట్లాడక సరేనండి ఉంటానండి బాయండి